ఆ
హాయ్
ఆ హలో తిన్నావా
తిన్నానండి
ఏం తిన్నారు
ఈ రోజు దోశ దోశ చట్నీ తిన్నం
హుమ్
మీరు ఏం తిన్నారు
మన పూరి తిన్నాను.
మ్ పురిలకి ఏం చేశారు అండి
ఆలూ కర్రీ.
హ పిల్లలు పడుకున్నారా
హుమ్ పాప పనుకుంది, బాబు స్కూల్కి పోయినాడు.
ఆ అన్న ఆఫీస్ కెళ్ళారా
అవును
ఆ ఇంకేమండి విశేషాలు మేం దోస తిన్నాం ఇప్పుడే పాపను పట్టుకోబెడతా ఉన్న బట్టలు వాష్ చేసుకోవాలండి
నేను పొద్దున వాస్ చేసేసినాను
బట్టలా ఇంత తొందరగా బాగా చేసినారే పిల్లలను పట్టుకొని
పొద్దున్నే ఐదు ఆ ఐదున్నర, ఆరు కట్ల
అవునులే వాషురూమ్లో నేనా అక్కడ
ఆ
బయట కారిడార్లో పిండేస్తారా.
ఆ కారిడార్లొ పిండుకుంటాం. తస్పి
మధ్యాహ్నం ఏం చేయాలండి.
మధ్యాహ్నం పప్పు బెల్లం.
నైట్ ఏం చేసుంట్రీ.
ఇది బీట్ట్రూట్.
అ పిల్లోడు తింటాడా అండి కారం.
చపాతి ఒకొటె తింటాడు.
కారము ఏం తినడా.
తినడు, ఒక్కోసారి తింటాడు, ఒక్కోసారి తినడు.
అ కారం ఐటమ్స్ మ్ తనడు.
నచ్చితే తింటాడు, లేదంటే లేదు.
మీరు రుచిగా చేయాలి అపుడు.
మ్ చేస్తాను, నువ్ చేస్తావా.
ఆ
మీ పాపకు నువ్ చేస్తావా నువ్వు.
ఆ సెపెరేట్గా చేస్తా.
ఆ
మ నందినే మాకు పెట్టెన.
మ్
మన తినేదేమో తిందు, అన్ని సపరేట్ గా చేస్తా పూట పూటకి.
ఏం చేస్తావు సపరేటుగా వాళ్లు.
పొద్దున్న గుడ్డు ఉడకపెడతా మళ్ళీ పాల్ అవుతది.
మ్
టిఫిన్కి ఏదో ఒకటి తింటది, చపాతి అలాంటిది.
అ
మా రా మధ్యాహ్నం కాడ పెరుగ్ మధ్యాహ్నం కాడ పెరుగన్నం తినిపిస్తా.
ఆ
సాయంత్రం సారకా. అలాంటివి ఏమన్నా జ్యూస్ టైపు ఏమన్న చేస్తే తాగుతది నైట్ కి ఇంట్లో చేసినది ఏమన్నా కొంచెం లైట్ గా కలిపించి పెడతా ఉంటాయి కారం అలవాటు కావాలని.
ఆ
నస చెప్తా ఉంటది. ఇంకా చిన్న పాపకి ఏమి ఉగ్గు, ఏమి స్టార్ట్ చేయలేదా.
లేదు ఇంకా స్టార్ట్ చేయలేదు సేల్ అయి, ఇప్పుడు ఈ రోజుతో సిక్స్ మంత్స్ స్టార్ట్ అయినాయి.
ఆహ్...
ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోలే.
సెర్లాక్ లేదా మరి ఏం తినపెడతారు.
ఏం తినిపియలే, ఇంకా స్టార్ట్ చేయలేదు.
హా కాదు తినిపియ్యాలే అనుకుంటే సెరెలాక్తెచ్చు.
అవును సెరెలాక, రాగిగంజు.
నేనైతే సెర్లాక్ తిన్పియలె. సెర్లాక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి.
ఆ అన్నీ మిక్స్ చేసా
ఆ నవధాన్యాలన్నీ మిక్స్ చేసి నానబెట్టేసి ఒకరోజు ఎండ పెట్టేసి మిక్సీ పెట్టేసి ఇంక రోజు కొంచెం కొంచెం చేసిపడుద అంటే
ఆ నేను అంతే చెయ్యాలా పాపకి బయట
బయటి ఇవన్నీ ఫుడ్ మంచిగా ఉండవని ఎట్లా ఖాళీనే కదా అని అట్లా ప్రిఫర్ చేసింటి బా తినింది
అవునా నేను అట్లే పెట్టను ఇంకా పాపకి
ఒకవేళ నచ్చితే తినబెడదు దానికంటే ఇవే మేలు కదా ఆ దాని వల్ల ఏమేమి వేసింటారు అనేది గాని తెలియదు.
తెలిదు అవును
నచ్చిన ఫ్రూ డ్రై ఫ్రూట్సు
ఆ అది మన చేత్తో చేస్తాం కాట్టి ఇంకా
ఆ
బాగుంటది తినిపిచ్చేకి వాళ్ళు తింటారు కొంచెం.
కొంచెం ఫస్ట్ కొంచెం చేసుకో పాప తింటానంటే ఇంగ ఎక్కువ చేయొచ్చు మరి.
అవును అలవాటు అయిపోతే ఇంగ తింటారు ఆ
ఉ ఇంకా అమ్మలు బాగున్నారంటనా
ఉ బాగున్నారు
ఫోన్ చేయరా
చేస్తారు సాయంత్రం అట్లా
పని పోతారేమో లే కదా
ఆ ఎర
ఇంటికి వచ్చినాక ఖాళీ అయితే చేస్తుంటారు.
ఊ మా మా చెల్లెలు ఇన్స్టు పోతాది కదా పొద్దున్న పోయి మళ్ళీ నైట్ వస్తారు
యాటికి పోతంది?
ఇన్‌స్టిట్యూట్‌కి
ఆ
కోచింగ్‌కి
అవునులే. ఎక్కడ అనంతపురమా?
కాదు పుట్టపర్తి
రోజు పోయి వత్తాద ఇంటికి.
రాదు అక్కడే ఉంటది రూమ్ తీసుకొని ఉంది.
ఆ
ఇన్స్టిట్యూట్ లోనే ఉంటుంది డే మొత్తం.
అవును లే
మధ్యాహ్నం వంట చేసుకొని క్యారీ తీసుకొని పోతది అక్కడే తినేస్తాది.
ఎవరు?
మా చెల్లెలు ఆడే ఇన్స్టిట్యూట్ లోనే ఉ ఇం చేసుకోల కదా రూమ్ లో ఉంది కాబట్టి
బాయ హాస్టల్లో ఉండాల్సిండేది
హాస్టల్ లేవంట ఆడ
అవునా
ఈ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది అట్లా ఉండొచ్చు అంటా
ఆ ఇప్పుడు వీళ్ళు ఎంత మంది ఉన్నారు మరి.
ముగ్గురున్నారు చేసుకుంటారు. పొద్దుని తినిపోతారు క్యారీ కట్టుకొని పోతారు మళ్ళీ వస్తారు వస్తారు, తింటారు, పనుకుంటారు.
అమ్మోక్కతేన మలూరులో
అవు అత ఉద
ఇంట్లో తమ్ముడు లేడు గదే ఓకే.
ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు విజయవాడలో ఉ
అందరూ ఇడిచి పెట్టి పోయినారు.
ఆ మమ్మా మమ్మా ఎస్త
మేము తోట చేస్తాం.
ఆ
తొట్లే పోతంటారు, వస్తుంటారు. మా వొల్లెక్కడికి పోలే అందరం ఇంటి కడే.
అందరింటికాడి అందరు దగ్గర్లోనే ఉన్నారు.
ఆ తోటేమైన చదువుకునే ఏజ్ అంతా అయిపోయింది.
అంతే అండి అందరు ఒకే ఆ
ఓకే సోటే ఉంటాము. అందుకే ఎంజాయ్మెంట్ ఉంటదని మేము ఇ వచ్చరు ఉమ్
మీత మేమ
అక్కడ వాళ్ళిద్దరే ఉంటరు. మా అత్త, మా మామ ఇంగెవరుండరు. మా బావా హైదరాబాద్లో ఉంటడు.
ఆ
అంగడూంది, అంగడమ్ముతా ఉంటరు.
అ
నానంట మేమో ఇంకేమి
ఇంకే చెప్పల్ అ ను్వే ఎండ కుందికదా
హ్మ్మ్ అవునండి ఎక్కువగా ఉంది. అందుకే ఓడాలేసుకుందామా?
ఆ దేవిలు చేస్తారు ఓడియాలి మీరు
అంటే ఒకటే రోజు ఎక్కువేమో రోజు షేర్ షేర్ ఏస్తారు. పట్టద్దా మంచము, కిందేత్తె దుమ్ము పడతాదీ.
అవునులే
ప చెమ్మీంద ఎతా ఉంటం
నుకు న
నేనే నా కల్పించేది నేను పళ్ళతుంటారు హ్మ్మ్ చేసిద్దా పోయి మీద
ఉమ్
చైనే వాళ్లిద్దరున్నారు గదా
అవును
చేసుకుంటరో ఆమే ప్రెగ్నెంట్ కొంచెం.
ఎవరు మీ చిన్న వదిన
ఆ కొంచెం వంతింగ్ చేత అంటే ఇంకా ఈ మధ్య ఆమెను గూర్చోపెట్టి చేస్తాన్న. లేకుంటే చేయనీదు పాపం. ఈ నిద్దరున్నారు. నల్ల పని చేసుకోలేమంటే అంతే. అవసరం లేదు
వాళకే సరిపోదు
ఆ ఏంటంటది పని పద్ధన్న సాయంత్రం టిఫిన్ చేసుకోవడమా తినడమా రెండు రోజులకోసారి బట్టలు పిన్ డుకుంటే అయిపోను
ఆయకా పిల్లలను చూసుకోలంతే
ఆ పిల్లలు కాని పడివయ పిల్లలు ఇద్దరు ఇద్దరు స్కూల్ కెళ్ళే పిల్లలు
ఎద్దరు స్కూల్కి పోతారా
ఆ పెద్ద మా పాప ఒకక్కటే ఇంట్లో ఉంటుంది
ఆ
అంగ యోరు అడ్డం వచ్చే వల్లే లేరు
లేరికా మీ పాప పనుకుంటే ఇం ఏం జయినం పో
బాగా ఫ్రీగా ఉండచ్చ
ఆ ఆ
మేము టమోటా వేసినం సారి తోట్లో
ఆ రేట్లు రేవు కదా
ఇరవై బాక్సులు ముబై బాక్సులు అయినాయి
ఆ
రేటు దమాగంగా ఉన్నాయి పది రూపాయలు కాని లేవు కేజీ
అ
ఆ ఐదు రూపాయల కే జీ పడతాన్నా
టై వేస్ట్ కాదా ఓకే అ
ఇష్ట పాపం రేట్ ఉందని పెట్టినారు ఎప్పుడు తగ్గుతయ తెలియదు ఎప్పుడు పెరుగుతయ తెలియదు దీవి
పెరగలారగలేద చా రోజులు అయింది కదా రేట్ పెరగలేదు
అవును పెరుట పోయిసా ఎంత వరికున్న నూరు వరకు వెరుగుతాదది
ఆ
తగ్గతే పూర్తి తగ్గిపోది ఈగ ఇచుడు ఐదు రుపాలు
అది కూడాని ఎవరు తీసుకోారు ఇంకా తోటలో ఉండే వాళ్ళ దగ్గరలో ఉండే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఇం ఊరికే
అదే కదా ఊరికే ఇళ్ళ అంటారు మీకు తోట్లోనే కదండి నది అంటారు
ఆ రేట్లు లేవు కదా ఊరికె ఇచ్చయ అంటారు
ఇచ్చేది అంటారు చూచూ సెట్ల్ ఇచ్చేది ఎట్లు ఉన్నాయి యాపిల్ పండ్లు యాపిల్ లాగా ఉన్నాయి అంతలా ఉన్నాయి టమోటాలు యాపిల్స్ లా ఉన్నాయా లవు లావుగా
ఆ రేట్లు లేవు
రేట్ లు లేవు
సరేవాని
నీ అమ్మ